హలో సిగ్నల్ ఉన్న కడికి రావే కట్ అయితది
హలో వినపడుతులేదా నాకిన పడినట్టు అనిపించలేదు నీకు ఆ వినపడుతుంది ఇప్పుడు
ఆ ఇంట్లో కొద్దిగా సిగ్నల్ తక్కువ ఉన్నది లే
మ్మ్ హ్మ్ అందుకని నాకు వినపడతలేదు ఆ ఇప్పుడు వినపడుతుంది ఆ ఆల్రెడీ నాలుగు అయిపోయినాయి
అంతేనా దీని గురించి మాట్లాడదంట్లే గాని అవి ఏం చేసినావు మరి
ఏం చేయలేదు ఇంకా అన్నం పెట్టుకున్నాం
ఆ ఆ
అన్నం పెట్టుకొని ఇప్పుడు బయటక వెళ్తును పాలు తె పాలు తెచ్చుకుంటనికి పోయినా హలో
తని పోతావా ఆ వినపడుతందె
కొత్త సిగ్నల్ ఉంటుంది బయట ఆపర్ సిగ్నల్ ఉంటలేదు రాత్రి నే పూర్ణిమకును పూర్ణిమ చేసిన కాల్ ఉషాగ చేద్దాం తే ఉషాకి ఫోన్ సిగ్నల్ లేదు డేటా అయిపోయిందంట
మ్మ్
పూర్ణిమా చేసినా పూర్ణిమా మాట్లాడింది కూసేపు
ఆహా అదేలే
మ్మ్
కూర ఏం వండినావ్ మరి
ఆ నిన్న వంకాయ టమాటా
నిన్నటి దేనా
ఎన్న నాక టమాటా కూర వండిన టమాటా రాత్ర ఉన్న వానకి ఇలా ఒక పూట వండు రెండు రోలు వస్తుంది వానకి వాడు మనం లేకపోద్దున్న తింటే సాయంత్రం మధ్యాహ్నం పొద్దున్నే పొద్దున్న తినడు పొద్దున్న తినడు నాన్నన్న నా మధ్యాహ్నం వస్తున చూసిన అప్పుడు తిన్నాడు
మ్మ్ హ్మ్
అప్పుడు తింటాడు కాబట్టి మల్ల ఇగ సాయంత్రమే అందుకనే ఒక రోజులు అంత రెండు రోజులు వస్తది
మ్మ్ హ్మ్ నువ్ ఒక రోజు రెండు రోజులు అనుకుంటావా
న నిన్న రాత్రి వంకయ కురా వండిన నిన్న ఈ అలా అయితది
మ్మ్ హ్మ్
నేంటండడు ఓకో సారీ పెట్టుకున్నావా అన్నం బాక్స్ నేను చాయ తాగిన అన్నం పెట్టుకు కున్నా బాక్స్ అన్ని చేసినా అయిపోయినాయి ఎళ సాయంత్రం పోతా నేన అన్న బాక్స్ పెట్టుకున్నా సధ్యనే
మ్మ్ మ్మ్
పాలకి వచ్చిన టీ తాగి
పాలకి వచ్చిన అంటే మరి పాలు
ఆలు తెచ్చుకొని తర్వాత సాయంత్రం తెసుడేబ పెట్టుకుంటా లేే తోడ వేసుకు కుంట
ఏదో మరి పెందలాడ వచ్చుకుంటే ఏ పూట ఆ పూట పెట్ట
ఆ పాల బర్రె ఒక్కోకసారి ఇయ్యదు ఇంకా ఇయ్యలేదంట. మా మామయ్య ఇంట
ఆ మీ మామయోల ఇంట్లనేేనా
మ్మ్ పొద్దున తెచ్చుకుంటే సాయంత్రం, సాయంత్రం తెచ్చుకుంటే పోద్దున
మ్ ఒక పూట అయితే పోతదా? హ్మ్ హు
ఆ అందుకనే పొద్దున సాయంత్రం అదె ఒక పూట టీ పెట్టు రాత్రి సా యంత్రమే టీ తాగంతడు, పొద్దున్న తాగడు పెట్టి వచ్చిన గాని తాగడు వాడు. పొద్దున తాగడు మ్ నిన్నటి నించో రంది తయారయంది
మళ్ళెమైందే?
ఇగో నిన్న ఉడ్త వచ్చిందంటనే, ప్చ్ దాని పట్టుకు ఆఁ చిన్న పిల్ల
ఆఁ
ఆ దాన్ని మో పొక్క తింటూ ఉంటే తీసుకోని వచ్చిండు, తీసుకొనొచ్చి దానికి బువ్వ పెట్టిండు, మంచి నీళ్ళు పోసిండు. అన్ని పోసిండు.
ఆడు ములుగు బో తే మ్మ్ ఒక అట్ట పెట్లె పెట్టి పోయిండు. నేను వొచ్చి సూ తే లేదు నాకు చెప్పిండు పగులు. లేదు లేపోతే ఎటు పోయిందా అయో అని ఎలుకలు గుంజుక పోయినయా, ననుకొ పిల్లులు గుంజుక పోయినయా అని భయమైంది. భయమైనాంకా మల్ల వాడు వొచ్చినంక సూత్తే, లేదు రా ఉడుత అని అన్నా. అంటే దిండు తీసి సూత్తే దిండు కింద ఉన్నది వా ణ్ణి వదిలి పెడుతలేదు. అస్సలు వాణ్ణి ఒంట్లో ఒళ్ళంతా తిరుగుతాంది వాడు ఎత్తుకుంటే. లేపోతే కిస్ కిసా అంటాంది. మళ్ళ దాన్ని ఏం చేసిండు మళ్ళ ఎత్తుకు పోని తీసుకొనిపోయి మళ్ళ ఆడ వదిలిపెడితే ఆడ వదిలిపెట్ ట్న కానీ మళ్ళ వోచ్చి ఓలా ఓంట్లో కొ మీదికి ఎక్
ఆఁ
ఇంగ ఎట్లనన్న చేసి ఇంగ దండం పెట్టి వదిలిపెట్టిండంటా వదిలి పెడితే ఇంకా అప్పుడు మళ్ళా అకక్ అది చిన్న పిల్ల వణుకుతాంది అంటే.
ఎక్కడా
కొత్తింటికాడా.
అవునా
వణుకుతుందని తీసుకొచ్చి అన్నం పెట్టి, నీళ్ళు పోసి, అన్ని చేసిండు. ఇగ సా మళ్ల సాయంత్రం తీసుకపో పెడితే సలు పోతలేదంట ఇగ పో అని దండం పెట్టినంక మళ్ళ ఇని వాణి కాంచేలి సజ్జలు మీ దించెలి దిగి ఒళ్ళంత తిరిగి సూసి
హాల్లో బొయి వంట రూం లో బోయి మళ్ళా బెడ్రూంలకు బోయి, మళ్ళ బయటికి ఎళ్ళిపోయిందంట ఇగా. వాణ్కి ఇదేందమ్మా ఇదేం మా కొత్తింటి ఇక్కన్నే మాడి చెట్టుమీద గూడు ఉన్నదేమో సూడయ్యా అని నే అన్నా.
ఆఁ
అంటే లేదమ్మ గూడు అంతా తిరిగి చూసిన నే గూడు లేదు ఎక్కడ లేదు ఏం లేదు ఇటు తిరిగిపోయిందని వాడు రాత్రి నుంచి అనుమానంతోటి వాళ్ళ చెల్లెకు ఫోన్ చే సి వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి ఇట్ట సంగతే అని చెప్తా ఉన్నాడు. ఏం గారే రా ఏం కాలే తానంటే ఏమో ఏమో అని బా అంటాండు
యే ఏం కాదులే బావోచ్చిండే ఏమోలే
అత్తే మమ్మీ ఫోన్ చేస్తే ఒక ఆమె ఉండే తెలిసినామ. అఖిలాకి ఫోన్ చేస్తే అన్నా కదా అ తే రాముల వారు లెక్క ఊడతా వచ్చింద అన్నట్టు లక్ష్మీదేవి అని అన్నరు. అని అన్నంక అప్పుడు నిమ్మలమై తిని పనుకున్నాడు, అప్పుదాకా అన్నం తింటలేడు స్నానం చే లేడు పనుకుంటలేడు
అయితే అది ముడితే దేవుడితోని సమానమే ఏమ అది వేరేదేం కాదు గాని.
యూట్యూబ్ లో కొట్టి చూసిన చె కొట్టి చూసి వినిపించినా.
ఆ
నా ఇప్పుడు వానికి అనుమానం రాకపోనా ఆ ఆరు ఐదు వారం అయితాంది కో మనం కాకి ఒకటి టేకు చెట్ల మీదకి కొత్తాంది అదే ప్లేస్ అదే సెట్ మీదకి.
ఆ
పరువులయతాంది వత్తాది కాసేపు ఉంటుంది పోతంది. మళ్ళా పగులు అవు పగులు అవుపడుతు లేదు. గదే అనుమానం అవుతది మనకి
అదే పొద్దున్నే వచ్చి మళ్ళీ సాయంత్రం పోతందా.
సాయంత్రం వత్తలేదు మనము మీరు వచ్చే ముందుగా వత్తది, ఐదు ఐదో నాలుగున్నర ఐదు గంటలకు వొత్తది. దే ఆరు గంటల ఆ ప్రాంతంలో మళ్ళీ వెళ్ళిపోతంది అది. అవ్ పెద్ద అనుమానం అయిపోతంది ఆ మాకు పెద్ద అనుమానం అయిపోతది ఈ రెండు జ అక్కన్నే అనుమానం అయిపోతంది కాకియెంద ఈ ఉడితేంది తిరుగుడుయేంది వానవ్ అసలు. ఒంట్లోకి పో పైకి ఎక్కడం ఎందుకు వాని వలిపెట్ట పో పోవడం ఎందుకు గదే బాధ అనిపితంది.
ఆ
ఆల్రెడీ ఇగ ఆమే అడిగితే
ఆ
ఆమె అడగితే మంచిగా లే చిన్న అని చెప్పిందంట. అవతల పోన్ మాట్లాన్న ఆ అమ్మవారు వతది ఆమెకి దుర్గ అమ్మవారు
ఇక్కడ ఆంధ్రాలో అడిగిత్
ఆ అక్కన్నే అడిగించుకుంటాడు ఎక్కువ
ఆహా
దుర్గమ్మతుంది కనక దుర్గమ్మతది ఆమెను అడిగించినాక ఆమె చెప్పాక నిమ్మలమయిండు.
ఆ పొద్దు నిన్న నుంచి గాదే అనుమానం ఆ
ఈ పండక్కి ఇత్తలేడనే
తింటలేడు ఇన్నే సగం అయిండు అన్నం తింటండు ఉ అన్నది అసల్ ఆ ఉడతా కూడా మంచిగా పెడితే అన్నమ్ మంచిగా తిన్నది. ఒక్క పిల్ల మొత్తం పెడాతంటే మొత్తం శుభ్రంగా తిన్నది ది అసలు పత్తి బెడితే పత్తిలో దూదిలో అనంకుంటంది లేదు వాని ఒళ్ళో అది సొక్కా వాళ్ళకు పోతాంది పళ్లోబ ఒళ్ళంతా తిరుగుతాంది అంట వాని ఈప్ బాజులంత చుతుమీది ఎక్కి ఆడ్ వ గదే భయమేసింది నిన్నటి నుంచ్ జర్ గతే టెన్షన్ నేను వచ్చి స్నానమ్ చేసి చూసుకో దేవుడా అని ఇ మళ్ళ దండం పెట్టుకొని అందుకని నే నా క్కడ నిమ్మలం లేదు నాకు మీరున్నాగాని
ఆ అందుకేనా అడికి ఇడికి దిరుగ్
ఉ నిమ్మలమ్ లేదు నాకు మొన్న ఓ రోజు బుజచ్చిన మన వ మన బుద్ధి వచ్చిన రోజు బగ జరం వచ్చి అసలు ఎట్లా పడితే అట పడిపోయిండు
ఆ
మళ్ళ హాస్పిటల్ తీసుకపోతే రెండు గులుకోసులు ఎక్కించినాక గవర్మెంట్ హాస్పిటల్ తీసుకోతే రెండు గులుకోసుకు వేసినక తక్కువయింది నా జరం రావటం ఏంది కా ఇది రావటం ఏంది ఎవరితో రావటం ఏందని అడిపోయాం
అన్ని ఈ ఇంటికాన్నేనా ఇంకా కొత్త ఇంటికాన్న
ఇంటి కానించలు వచ్చినాకనే ఇక్కడ జ్వరం ఈ కాకి ఈ ఊడత
తనే అంటానా
ఆ ఊడితేనేమో అక్కడ
ఆ
క జ్వరమా ఇక్కడ
ఓహో మరి ఏమన్న ఉన్నదే మరి చూపించుకోపోయినావ
ఆమె చెప్తే మరి ఆ మంచిదే అంటుంది మరి ఇంకేం చేయాలలో అర్థం కావట్లేదు ఆడికి ఆ రోజు జ్వరం వచ్చిన రోజు ఏద దాటి వచ్చిన తిప్పేసినా కూడా
ఆ
ఇ పేసినాక పొదిని నిమ్మలఅయిండు అన్ని మంచినే ఉన్నాయి కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి అయిపోయింది
ఓహో
మంచిగా ఉన్నా ఇట అయితనయీ అన్ని
అదే ఉంటదిలే ఏదో ఒకటి గాని ఇక మనం చూపించుకుని తీరుని చూయిచుకోవాలి కదా
అదే సాయంత్రం పూరి కడకన్నా పోయిద్దాం అనుకుంటున్నాను ఇ మంగళారం కదా చెప్తుందిమనని చూస్తానా కడకి వ వెతు మరి ఇమా అయితే మంచిద అన్నది కాని నాకు అనుమానం అవుతుంది ఉన్నొక్కడు నేను మళ్ళా ఏమన్నా అయితే నాకుా నేను తట్టుకోలేను
అదే అదే మరి ఇంకొకడేనా అదే తట్టుకోలే అని కాదు కాని ఇంకా రేపు పొద్దున్న ఏదైనా అయినగనే ఇబ్బంది అదనే
ఇబ్బంది ఫోన్ చేసి చెప్పి ఆ అన్న సలో పిక్ష పెట్టుకుంటన్నాను లేదా మా ఆ వేసుకుంటున్నాన్న అన్న అంటే మాలా వేసుకుంటాను మధ్య తెసింది నేను బిక్యి పెట్టుకుంటా సాములు మాలయ్యగానే పోయేసారి పెట్టుకున్నట్టు బిక్ష పెట్టుకుంటా చిన్ని అని చెప్పిన
ఆ భిక్ష పెడతాఅని ముఖ
ఆ కోతిలా పోయినాక భిక్ష పెట్టుకుని ఇంకానక పెట్టుకుని తీర నాన్న అని చెప్తే సర్లే అమ్మాని ఇంక అప్పుడు కొద్ది నిమ్మల పడి రాత్రి పక్కొండు పన్నెండు అయిది వడు పడుకో వడు పడుకునే దాక నేను పనుకోలీ నేను పండుకునే దాకా నువ్వు పండుకోవా నువ్వు కూడా సెల్లు చూసుకుంట కుసుంటవ అనే వాడు నన్ను నువ్వు అనుకుంటున్నా నిమ్మళంగా పండుకునేదిన్ని ఒంటి గంట అయింది పడ పడుకునేన్నా కదా నేను పన్నెండు గంటలకిలా పడుకున్నా మళ్ళీ లేసి చూస్తే ఇగ అప్పుడు పండుకునడు గట్లాయితంది వాడికి
సరే నేను కట్ చెత్తని ఆగు
ఉమ్ సరే